ఉన్నారండి
ఆ బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే లంచ్ చేసి బయటకి వచ్చినా
అవునా షాపింగ్ అయిపోయిందా
ఇంకా కాలే
మరి ఎప్పుడు చేస్తారు
చేస్తాం ఇంకా శాలరీ పడలే
అవునా ఇంకా చెప్పండి తిన్నారా
తిన్నం తిన్నం
మ్ ఎం కర్రీ
ఆ టమాట
అవునా
అవును
హ్మ్ హు ఇంకా చెప్పండి సార్
ఇంక మీరు తిన్నారా
ఆవ్ తిన్నం
ఏం కర్రీ మేడం
హలో
ఆ ఏం కర్రి
మాది పప్పుచారు అండీ ఇంకా మరు షాపింగ్ ఎక్కడ చేస్తారండి.
హ రాజమండ్రి లో
మీ ఊరిలో చాలా బాగుంటాయా,
ఆ
అవునా
ఊ
గుజరాత్ సప్నా షాపింగ్ మాల్
చాలా బాగుంటాయి అక్కడ ఇంకా
ఇంకా మీద అయిందా షాపింగ్
ఆ ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఎందుకు లేటంటే అది ఇప్పుడే తీసుకు ఉంటేయి అది పాత స్టాక్ ఉంటాయి, కదా పాత
అట్లా ఏమిండదు మేడం అన్నిీ పాత స్టాక్, త్త స్టాక్ అని ఏమి ఉండదు ఏది నచ్చితే అది తీసుకోవాలి వేసుకోవాలి,
లేదండి ఇప్పుడు తీసుకుంటే పాత స్టాక్ ఉంటది, ఒక ఫైవ్ డేస్ ముందు అలా వెళ్ళి తీసుకుంటే,
ఆ ఇస్టాక్ కూడా అయిపోతది. ఇంకా ముందుకు తీసుకుంటే, ఇంకా వచ్చే సంవత్సరం తీసుకుంటే ఇంకా మంచి స్టాక్ వస్తది,
అవును నీకు బాగా ఈగో ఉంది
లేదండి మాకు మా ఇంట్లో ఈగ దోమలు ఉన్నా ఈగలు లేవు,
అవునా అండి జోక్స్ చాలా బాగా తిస్తారండి మీరు
ఉంది
ఇంకా మీకు వైఫ్ బాగుందా,
ఆ బాగా మంచిగా ఉంది దొడ్డు దొడ్డు
అను అవునా మీరు బాగా పెడతారా,
ఆ మంచి పెడతను మంచిగా తింటది.
ఊ ఏంటి పెట్టేది.
అన్నం
ఇంకా
ఇంకా మీ ఆయన ఏం జాబ్ చేస్తారు, మేడం
మా హస్బెండా ఆ అండి పోలీస్
పోలీస
అవునండి
ఎక్కడ డ్యూటీ పోలీస్
ఆ డ్యూటీ ఎక్కడండి ఆయన పోలీసు ధి
సిరిపుర్
సిరిపుర ఉహు మంచిది పిల్లలు
పిల్లలు టూ
అమ్మాయి అబ్బాయ
అమ్మాయి అబ్బాయి అమ్మాయి సెవెన్ ఇయర్స్ అబ్బాయి ఫైవ్ ఇయర్స్ స్కూల్ కెళ్తారు నేను కూడా స్కూల్ లో టీచింగ్ చేస్
ఆ అంతే ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు
సెవెంత్
సెవెంత్ వరక్ చెప్తారా
ఊ పీజీ అయిపోయింది పీజీ అయిపోయింది కదా
నా వైఫ్ మా వైఫ్ సెకండ్ క్లాస్ కూడా చెప్పదు
అవునా తన గురించి అన్ని మీరు బ్యాడ్ మాట్లాడుతున్నారు
కాదండి మీరు సెవెన్ క్లాస్ వరకు చెప్తారంటునారు కదా
ఊహు ఏమైనా అలవాట్స్ ఉన్నాయా అండి మీకు
అవునండి
ఏంటలవాట్స్
హా ఉంది
ఊహు
బయట నుంచి కూరగాయలు తేవడం పాలు అవి తేవడం
ఇంకా వెదర్ ఎలా ఉందండి మీ ఊర్లో
ఉహు ఎండలు ఎండలాగే ఉన్నాయి
అవున అండీ
హలో
హలో
ఆ చెప్పండి
ఇంకా తిన్లే అన్నారు కదా
ఆ తిన్నం తిన్నం
తిన్నర ఇంకా పిల్లలు పడుకున్నారా అండి మీరు
ఆ ఇంకా ఏమో నేను బయట ఉన్నా పడుకున్నరనుకుంటా తొందర పడుకుంటారు వాళ్ళు
టమా ఇంట్లో వాతావరణం ఇష్టమా
నాకు బయట వాతావరణం ఇష్టం మేడం
అవునా అలా అలవాటు పడ్డారా సార్ మీరు
కాదు ఇంట్లా అంటే లొల్లిలు అ ఇంట్ల నుంచి ఆ ఇంట్ల నుంచి మా పక్క దాని తరపు నుంచి ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవచ్చు
ఉహు బయట ఉండయ సర్ లొల్లిలు
వాయిస్ అస్త లేదు మేడమ్
అవునా హలో
హా
అహ బయట కూడా ఉంటాయి కదా లొల్లీలు
ఏంటిది
బయట ఉండయ సార్ లొల్లీలు
బయట అంతా ఉండవు ఏముండవు లొల్లిలు
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని బయట తాగడం తిరగడం కోట్టుకొనేది అంత చిల్లర్ చిల్లర ఉం టది కద సార్
ఊ
చిల్లరి పనులు ఉంటాయి
అట్లా ఏం చిల్లర పని మనం ఊహించుకుంటే ఉంటయి మనం ఊహు
అంత చిల్లర చిల్లర గాల్లతోటి తిరుగుడు డ్రింక్ చేసుడు
ఆహా మాకు చిల్లర దోస్తులే లేర్ అంతే అందరు మంచోళ్ళే ఉన్నరు
అన్ని నోట్లేనేమో
ఆ ఏమన్నరు మేడమ్
ఆహా చిల్లర చిల్లర లేవన్నారు గదా అన్నీ నోట్లే ఏమో
ఆ అందర్ అన్ని నోట్లే నోట్లే చిల్లర లేవు
అదే సార్ అన్నీ క్యాష్ పెద్ద పెద్ద నోటులు ఉమ్ ఇంకా మదర్ ఫాదర్ ఉన్నారా
లేదండి మా చిన్న చిన్నప్పుడే చని పోయిడ ఫాదర్ కాదు అమ్మ ఉన్నది
ఆ అదే పిచ్చి అంట గదా మీకు బాగా మీ మమ్మీ అంటే ఇష్టమా
కాదు నాకు భార్య పిల్లలంటే ఇష్టం
అవును ఫస్ట్ టైం వింటున్నానండి
ఎందుకు ఇప్పుడు మీ ఆయన చెప్పలేదా ఎప్పుడు
మా ఆయనకి వాళ్ళమ్మ అంటే ఇష్టం
మీకు ఎవరంటే ఇష్టం
నాకు నా పిల్లలే ప్రాణం
ఇంకా మీ అమ్మ
పిల్లల తర్వాత ఎవ్వరు లేరు
మీ అమ్మ
అది పిల్లలు మా అమ్మ
అంటే మీకు అమ్మ ఇష్టం కదా
మ్ చాలా నా ప్రపంచమే నా పిల్లలు ఆహా ఆయనే కొంచెం మం
ఎ ఎందుకండి అట్లా చెప్తతునరు
వేస్ట్ అతను కొంత
అయ్యో ఇప్పుడు వరకు ఎవ్వరు అట్లా చెప్పలే
ఉమ్
మీ ఆయన గురించి బ్యాడ్ చెప్పద్దు మేడం అట్లా
ఏమన్నారు సార్
ఇట్లా బ్యాడ్ ఎవరికి చెప్పద్దు మీ ఆయన గురించి
ఉన్నది చెప్తున్నాను సార్ దాచుకుంటే ఏమ వస్తది దాచుకుంటే దాచిపోతది దాచుకుంటే దయ్యాల పాలయితది సార్
హడ్
ఇంకా లవ్ మ్యారేజా
ఆహ కాదు మేడమ్ మీది
ఆ నాది లవ్ అరేంజ్ మ్యరేజ్
ఆహా నాది లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ మేడం
అవునా మంచిగుంటదా మంచిగుంటదా ఆమె
ఆ అంతే లవ్ విత్ అరేంజ్ అంటే అర్థం చేసుకోవాలి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అంటే మంచిగా ఉంటుదనే కదా చేసుకున్నాం
అవునా
ఉమ్
మీరు ఏజ్ బారా సార్
కాదు నాకు ఏం బార్లు లేవు బార్లు లేవు మేడమ్
ఆహా మీ వాయిస్ మొత్తం ముసలాయన లెక్క వస్తుంది అయితే అంకులా
ఏహే కాదు కాదు మేడమ్ ఏ మీ అంత ఏజ్ నాకుండదు ఓన్లీ నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏ
ఏమో ముసలి వాళ్ళ లెక్క వస్తుంది వాయిస్ ఒక డెబ్బై ఉంటాయా సార్ మీకు
ఏ అంతా అంతా మీ తాతయ్యని అంతా ఏ వయసు ఉండదు నాకు నేను ఓన్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్
నాకు నైన్టీన్ పడ్డయి మొన్ననే
అయ్యో పేరుకున్నరా అది నే అది నైన్టీన్ కాదు మేడమ్ అది త్రీ జీరో థర్టీ అనుకుంటా
ఆహా సెవెంటీన్ లో పిల్లలు పుట్టిన్లు
ఆ
ఉమ్ ఆ దగ్గొస్తుందండి చెప్పండి కొంచెం వినిపిస్తుంది కొంచం వెదర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వెదర్ చేంజ్ అయితే హెల్త్ ఇష్యూస్ అనేటియి వస్తాయి కదా
ఏమైంది మేడమ్ తగ
హెల్త్ ఇష్యూస్ అవుతుంది
హెల్త్ ఇష్యూసా
వెదర్ కూల్ అయింది కదా ఇప్పుడే ఎండలు వస్తున్నయి ఇన్ని రోజులు చలి కాలం ఉండే వర్షాలయినయి చలి అయింది ఇప్పుడు ఎండలు వస్తున్నాయి వెదర్ చేంజ్ అవుతుంది కదా
హా
ఉమ్ అలా వెదర్ చేంజ్ అయి తే కొంచెం హెల్త్ ఇష్యూస్ అని సరే సార్ నేను మళ్ళీ చేస్తాను ఓకే బాయ్